హలో
మొత్తం
ఇందాక ఏదో చెప్తాంటవి
మాకు గుర్తుండవమ్మా అప్పుడ వర్క్
అదే ఆఫీస్ కొలిక్స్ అవును మీ ఓసిడ్ ఎట్లుంది
మా ఓసిదీ దాని అమ్మా అల్లి చెప్పుకోకూడదు మొన్న బడ్డింగ్ చేమ్ వేరే వాళ్ళతో సీనియర్స్ తో కూర్చోబెట్నా కదా కూర్చోబెడితే ఆ ఉండని తలకయల్ దించొస్తది ఆ ఓసిడీనూ ఇంకొకా ఇంగొక అమ్మాయుందిలె ఆవే. అమ్మా యెన్దుకు రా స్వామి ఆ అన్నకి బిస్కెట్లేస్తుందా పిల్ల.
మ్మ్
బ్రో బ్రో అంటది మళ్ల.
నన్నీ నాకో పేరు పెట్టినడు వాళ్ళన్న.
ఆ
మ్మ్ అందరు నిక్ నేమ్స్ తో భిలుస్తా ఉండరు.
ఉహా
ఇంగ అమ్మాయినయితే రైస్ అని బిలుస్
అవున
కాగరవత్తి పేరు పెట్టినాడు.
ఉహు
యేం చేద్దం. మావీ సర్ నేమ్స్ అట్లున్నయంటా. దానికి నిక్ నేమ్స్ పెట్నాడన్న.
అవున. ఓకే ఓకే
మ్మ్ బావున్నారు. మీ మమ్మీ డాడీ బావున్నారా.
మ్మ్ బావున్నారు.
మీ డాడీకి బావుందంటనా ఇప్పుడు.
ఆ బావుందంట మళ్ల ఇంజక్షన్స్ కోసం పోతన్నారంట మళ్ళ మళ్ళ. టూ టు త్రీ టైమ్స్ బోవలంట డాడి.
ఆ
త్రీ టైమ్స్ బోవాలంట ఇంజెక్షన్ కి
మంత్లీనా ఊహు నెలకా లేకపోతే వారనిక.
నెల్లోని త్రీ టైమ్స్.
ఓయమ్మ వాటర్ కూడా వేరేది తాగకూడదు గదా.
అట్లేం లేదంట బానే ఉందంటా.
అంటే ఎక్కువ కర్చిందా కొంచమేనా.
ఆ లైట్గా అంతె. ఆ రోడ్డు దాట దాట్తా ఉండి కర్చినాడంట. ఛీ కర్చిందంట.
కుక్క ఆడదో మగదో కూడా తెలుసా నీకి కర్చినాడంట అంట. యేం హు
ఏదన్న చెబ్దామని మర్చిపోత్నాన్బ.
అవోసిడి పాపం ఆవోసిడి వల్ల మాది కర్రీ చెడిపోయిండ ఫ్రైడే. థర్స్ డే ఏమో ఆ ఓసిడి మనక్కాయ్ ఫ్రై తెచ్చింద అమ్మా.
మ్మ్ ఒచ్చిందా.
తెచ్చినింది అది తిన్నాం గాబట్టి సరిపేయింది ఆ రోజు చాల కోప్మోచ్చేసింది ఆంటి మీద.
ఆ
ఆ ఆంటీ మార్నింగ్ జేస్తది ఈవినింగ్ వాల్ నైట్ వరకు ఉండాలంటె అది అయితద.
మ్మ్ మీ పీజీ వాళ్ళు ఇంకా రాలేదు మీ మీ పీజీ ఆంటీ వాళ్ళు.
రాల వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంటె పోయినారా ఇంక రాలా అదే ప్రాబ్లం అయిపోతంది మాకి వాళ్లోస్తే చెప్పింది మా రూమ్మేట్ ఫోన్ చేసి ఇట్లిట్ల అని మా ఈ రోజు ఒకటే అమ్మా ప్లీస్ అమ్మ పొద్దున్న ఒప్పిస్తాం అన్నారంట
మ్ వాల్ వొస్తే తినచ్చు
మ్ ఏంది పప్పు నిన్నయితే ఇంక గోరము నిన్న చిత్రాన్నం చేసింది పప్పు మధ్యాహ్నదే చింతొక్కు మధ్యాహ్నమే అదే పెట్టు ఆ నైట్ కూడా అదే అదే కదా చెప్తాండేది
మ్
చాలా దేవుడికి ఇప్ చిప్ పగవాళ్ళకు కూడా రాకూడదు
ఏం లేదు అట్లాంటోలకి పిజీ షా షార్ట్ పేజ్ ఏం చేద్దాం
ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఇస్తారా అంటే ఇచ్చి సావరు
ఎపిక్ ఎపిక్ అంట కదా మీకు సాఫ్ట్వేర్
ఊ మ్
అది ఇయరంట
హు ఏమో మరి అడిగినారు మొన్న మన
ఆడా మా క్యాబ్ లో వేరే బ్రోస్ మాట్లాడుకుంటానిన్నారు దాని గురించి చెప్పి ఎపిక్ గురించి ఇంతకు ముందు పాస్ట్ లో ఏదో అయిందంట ఎపిక్ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి
ఉమ్ హూ అయినా ఏం చేసుకుంటాం దాం తో మనం ఏం చేసుకోం కదా మేము
హా ఇప్పుడు ఎట్లా అది కరెంట్ బిల్ అవి ఇయ్యాలంటనా ఖచ్చితంగా
హు ఏమో మళ్ళా ఏం చెప్తారో చూడాలి
హు ఇంగ గ్యాస్ లు వచ్చేసాయేమో నాకు తెలిసి
హు ఇంకా ఎన్నో చెప్పలేదు కదా
ఆ నేను మీ పిజికి వచ్చినప్పుడు వాళ్ళు పైన ఆంటీ వాళ్ళు ఉన్నారే వాళ్ళ కొడుకు ఏదో అరుస్తండ
అవున ఏవో మరి తెలీదు
ఈ వారం రోజులే ఉండలేకపోతున్నారు మన సెందో గలాటా అంట కిందకి వినిపించింది గ్రౌండ్ ఫ్లోర్లకి
ఓయమ్మ
మ్
ఏమో మరి తెలిదు
ఉమ్
ఉమ్ మ్ ఆ యాం టి అంటే వాళ్ళకి ఫస్ట్ టైమ్ కదా మేబి అలవాటు అవ్వడానికి టైం పడుతది కానీ ఒక్క రోజు మాత్రం బాగా చేసింది అమ్మ
ఆయమా వంటలు ఏం బా చేస్తాంది కానీ పొద్దున్న కూడా పెడతాంది ఏం చేషేది
అదే కదా
తినచ్చు ఆయమ వంటలేమో కని పొద్దున్న కూడే పెడితే నైట్ కి
మ్
మస్సలు తిన్లెం
అదే చాల కష్టం అయిపోతాంది నాకైతే మార్నింగ్ రైస్ అంటే అస్సలు తినలే నేను నాకు ఇంట్లోనే అలవాట్లేదు ఇంగీడ తింటే
మా డాడీ అయితే, నెంబరీ నేను మాట్లాడతానన్ను. అందుకులే, డాడీ. ఇగ వచ్చేస్తుదాయమ్మా. ఆంటీ, ఏం చెప్తే? లేదంటే, ఆ ఫోన్ మాట్లాడించాడున్ని ఆ కాన్ఫ్యూస్ పెట్టు, నేను మాట్లాడి. ఫోన్ ననే?
నీ నేను, ఇగ రెంట్‌ వేయాలే. రేపు వస్తే, వేయాలా?
మ్మ్.
ఉమ్మ్.
ఇదు లేవే, ఏం కాదు గానీ, ఆంటీ ఒప్పుకుంటారు కదా?
మ్, ఏం మంతుదే కదా. ఎస్తా, ఎప్పుడు వేసినా ఏం పర్లే.
అవును.
అంటే యాక్చువల్లీ వాళ్లు ఉండుంటే, ఆ రోజు వేసేసు ఆంటీ. ట్యూస్డే ఎందుకులే అని, వేయలా నేను ఆ రోజు.
మ్మ్హు.
ఏవుది?
నిన్న వెన్స్‌డేనా, థర్స్‌డేనే కదా?
వాళ్లు వెళ్లిపోయినారు. ఊం మన్, నాకు ఆ రోజు టైమ్ ఏదో. ఈ షిఫ్ట్ చేంజ్ అయినాంచి నాకు సిక్స్ థర్టీ. షిఫ్ట్ టైమింగ్స్ నిద్రే సరిపోతాది. దా టైమ్ సరిపోవట్లేదు. మ్మ్.
మ్.
ఉమ్.
ఏం గాదులే, నైట్ టైమ్ నైట్ వస్తాం కదా. త్రీకా, త్రీకే అట్లా ఉంటాం. మేము అబుడే చిన్నగా పడుకునేది.
ఉమ్మ్.
తొందరగ పడుకుంటే అబ్బడు సరిపోతాది, నాకు తెలిసి. అవును, ఇంతకు ముందు దోశలు వేసుకొని తింటా అన్నారు. ఇప్పుడు ఏసుకోలే.
ఇప్పుడు లేదమ్మా, గ్యాస్ కష్టాలు వచ్చుడలే. ఉమ్మ్.
అప్పుడు బాగుంటాండే గదా! కడుపారా తినేసి పడుకుంటాం.
ఉమ్, ఇప్పుడు అవన్నీ ఏమీలే.
బయటిక్ పోదామన్నా, బయటే ఏంలేదు.
ఉమ్, బేట్ పెంచినారు. ఆడ గూడా.
పది రూపాయలు ఎక్స్‌ట్రా.
ఉమ్, మేము వేసుకున్నాం. నాకు మొన్న శనివారము దోశ తెచ్చుకున్నానరా. నాకేం నచ్చాల అంతా. ఇద్దరు ఎట్లా తిన్నారో ఏమో, నాకు తెలీదు. వాళ్ళ అంత బాగుంటది, అంత బాగుంటది అంటాడు మా క్యాబ్ మేట అబ్బాయి. కానీ, ఈయి నాకేమంత అనిపిలే. మనం మేము ఏసుకున్న దోశలే, నాకు సాటిస్ఫైడ్‌గా ఉండే.
ఈడ గాదు, దానికి ఆపోజిట్ లో ఒటి ఉంటుంది. ఆడ బాగుంటది. వీడ కంటే, మేము ఇప్పుడు ఆపోజిట్. ఇంట్లో తెచ్చుకునేది చెప్పుదాం అనుకున్నామా. ఇగ సర్లె, ఆ బ్రో తీసుకెళ్లాడు. తెల్వదా అని జెప్పి, మేమే గమ్మున కొచ్చేసాం.
మ్. అందుకే ఏమోలే, ఏయాదో తీలే అనేసి తిన్న.
మ్, ఆ నేను చెక్కు వేసి
మ్మ్..
మ్. ఇగేమీ?
ఏం చేస్తం, ఆగు. ఫెస్టివల్ పోదాం అనుకుంటాన్నా ట్రైనింగ్ ఉంది వెళ్ళలేతేనే
ది ఏమన్నా ప్రయాణ చేస్తున్నారు ఎఫ లో ఇంతకు ముందు ప్రయాణ చేస్తున్నారు కదా మీకు ఇంకోసారి ప్రాంక్ చేస్తే ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్వేనా
ఏ
టర్స్డే ఫ్రాడే ఆలా ఇచ్చస్త చాలల్స్ మాకు కూడా మేము కూడా అడిగినం మాకు కూడా ఉంది అందన్నారు ట్రైనింగ్
ఉహ మా అమ్మ అప్పుడే వచ్చేట్లుంటే ఊర్లోకీఅబడే ప్లాన్ చేసింది ఆడన్ రోజల్
మ అమ్మమ్మ రమ్మన్ంటాంది ఫైడే ఉన్నా అడుగు కనీసము అని అన
ఏ
యడ వళ్ళ ఇచ్చేలుగలేరే
అ
మొన్న టివి లో పళ్ల అయేది చూడు టీ ఆబ్ బ్ర ఆబ్ బ్ర పరిస్థితి ఏమో కూడా తెలీదు ఎదు
అవును ఈరోజు ఈరోజు నిన్ననే పెళ్ళి అన్నాడు వల్ల తమ్ముడిది
హ్మ్
హ
నపుట్టిన రోజుకి నిడ్రా ఉనడాడు ఇంగ రేపు ఆఫీస్ కీ ఎట్టల వస్తాడో ఏమో
యాడ రాడు అన్నాడు నేను ఫోన్ చేసి అడిగిన ఏతి బ్రో ఎట్ల బ్రో అంటే నువ్వు అవన్నీ పట్టించుకుంటే అంతే నేనైతే వెళ్ళిపోతా నాకు అవసరం లేదు అన్నాడు
అయినా కూడా రేపు ఎవరేవరు వస్తారో ఎవరు రారో
ఉ ఏమో అతనే ఏమో ట్రైనర్ ఏమో అందరినీ రా అని ప్లీజ్ అన్నట్టు చెప్తాన్నాడయబ
హ ఒక అమ్మా ఈ విజయవాడకి పోయేది చూడు ఆ అమ్మాయి కూడా మిసేజ్ కీ రిప్లయ్ ఇచ్చింది ఆ ష్యూర్ బ్రో అని తను కూడా వస్తుందేమో
ఏమో మరి తెలీదు తెలిదు నాకు
హోంసిక్ హోంసిక్ అనేది
ఆయింది జూడు